హలో నమస్కారమండి
కట్టగారి నమస్కారం
నమస్కారం
ఆ తిన్నార అండి ఆ చాలా కుషలం అండి
ఆ ఇచ్చట నేను కూడ కుశలమే
చాలా మంచిదండి
ఉహు
ఇంకేంటండి విశేషాలు
ఏందు తిన్నాం పడుకోడం అంతే ఏమి లేదు మీరు ఎక్కడికి పోలేదా
ఇంట్లోనే ఉన్నాను
మన కేశవాక్ పోయినారు గదా ఎం తిన్నారు
నే ఏదో తిన్నానండి గుర్తులేదు
ఉహు ఎరెవరు పోయినారు
నేను డిగ్రీ అమ్మాయి మా స్నేహితురా
ఊ
ఉ ఇద్దరం కలిసి వెళ్ళాం
ఇప్పుడు చాలా బాగా పెట్టినారు అసలు
అవును చాలా బాగుంది
అంతే పెంచినారు
ఆ
ఉ ఉహు
నేను బాగా తలస్నానం చేసా దోశలు తిన్నా నిద్దరోస్తాంది
పన్నుకోని ఏముందిలేన్ మీరు సన్నగా ఉన్నారు కాబట్టి మీకు అదే బెనిఫిట్ మీర ఏ ఎమీ ఎంత పడుకున్నా కూడా మీరు లావు కారు మేము ఉడ్కనే అట్లా పడుకుంటే చాలు లావాయిపోతాం నాకు అర్తమే అవ్వదు అసలు మొఖం అయితే పూరి లా పొంగుతుంది
దానికి దానికి ఏం సంబంధం
మా కంతే ఆ ఎక్కువ పడుకుంటే లావ్ అయితారు మీకు అదే బెనిఫిట్ మంతె మాకు స్వీట్ తిన్నా పడుకున్న లావైతం మీది అట్లే ఏం ల ఎని టైమ్ ఎని వేర్ ఏమైనా చేసుకోవచ్చు మా కన్ని చాలా రిస్ట్రిక్షయన్స్ ఉంటాయి నోబట్ మధ్యానం పడుకోంలేల్లా ఏదో అస్సలు నా మొఖం అంతా ఇట్లా ముందరకి వచ్చేసుంటుం
మళ్ళీ హాస్టల్ లో ఉన్నప్పుడు ఇట్లా రాదు ఎందుకంటే పడుకోవడమే తక్కువ
అవును
అది పరిస్థి
మనకి ఫలితాలు ఎప్పుడు విడుదలైతాయో తెల్సా
వ ఏమో తెలీదు నా కది తలుచుకుంటేనే భయం అయ్
నాగుడా అంతె
ఏందో లే లాస్ట్ టైమ్ జస్ట్ అట్టా పాస్ అయ్ వాషిక ఎక్కువద్దు మీరేం పెద్దలు పె అంతా మీరు టాపర్స్
అట్లా అనుకుంటే అంతే పోతది
అది నిజమే
వెంకట్రావు సార్ ఏమన్నారో తెల్సా మీక అంతగా అసలు మీకు చెప్పలే చెప్పలేదు నేను ప్రాబ్లమ్స్ మీ సెక్షన్ వల్లే బాగా రాయ ఫస్ట్ సెక్షనల్ బారాసినారు సెకండ్ సెక్షన్లో ఎందుకు బాగా రాయలేదు అనిని అన్నారు ఆయన బాగా రాయలేదంటే చాలా మంది
అవునే ఉ ఉ మా వాళ్ళు అసలు ఫస్ట్ క్లాస్కే రాలేదు ఇంకా ఏడ రతారు
చెప్ప చెప్పందే వాళ్లకి వాళ్ళు ఎట్లా బాగా రాస్తున్నారు మీరు బాగా రాస్తున్నారు అననే అంటావునిన్నా అయినా మేమైతే బాగానే రాసినము
ఆ
రాబ్ ఆ మా ఏమంటారు ఆ ప్రాబ్లం వరకయితే ఓకే చాలా బాగానే రాసాం ఇంకా సోది రాసేదయితే ఏమి రాయాల ఆ సోద దాంట్లోనే ఎత్తిపోతాయి ఎత్తిపోతే
ఉ తిథయరి అం
ఆ
వస్తుది పాస్ అందరికిీ ఆ సారేనంటనా కరెక్షన్ చేసి ఇది
ఆయన చేశారు ఆయననంట చేసినది ఆయనయితే చెప్పాడు నేనే చేసాను మొన్న మనము నేను చివరి రోజు వచ్చే ముందర రోజు చేశారంటా
వయమ్మో
ఆ అని చెప్పాడు ఆన్న అయిపోయినాయి మీ ఇవన్నీ అని
ఉహు తలుచుకులేనా అయిపోతాం మందే అ సారు సోది రాస్తే ఏయరు వామ్మో ఉ
అంతే రేపు వరంలో వచ్చేస్తాయి
ఆ ఎప్పుడు అయిపోయినాయి మనకి పన్నెండు కదా అయిపోయింది అది పన్నెండు వదు ఎప్పుడయిపోయింది
ఇరవై ఐదు ఇరవై ఎనిమిది
అయితే ఇరవై ఐదుకి వస్తాయ్
ఆ అంతే ఇప్పుడే పంతొమ్మిది రేపు రేపు ఇరవై అంతే రేపు వారంలో వచ్చేస్తాయ్ ఉమ్ శనివారం ఆట్లా
ఉ మాకు చూస్తే పాస్ అయితే చాలే బాగా తిరుపతి పోచ్చ పోద్దామని పోతే అది ఇట్లా వేసుకొని వచ్చన్నాను ఈసారిన ఎప్పుడున్న పోదున తిరుపతికి ఉ
మంచిగా ఉద్యోగాం మస్తే
అప్పుడు పోయేసి వస్తార
ఆ వేరే చోట చోటకి ప్లాను ఉంది
ఏం ప్లాన్ అరుణాచలం అంతే రికి ఎట్
అ ఎంత మందికి లిస్ట్ లో పెట్టుకున్నారో ఏమో ఆయన పాపం
ఖచ్చితంగా వస్తదిలేండి అయితే
ఏమో ఆ మా వాళ్ళందర అనుకోనిండేది అదే మా ఫ్రెండ్స్ దా అందరము మంచిగా ఉద్యోగాలు వచ్చి అందరము ఒక చోట ఉన్న తర్వాత వెళ్దాము అనని చెప్పారు
అబ్బా చాలా మంచి విషయం ఖచ్చితంగా వస్తది
అని అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ప్రసి తానిక అయితే ఐదు మంది ఆ ఐదు మందికి ఉద్యోగాలు వచ్చేసాయి ఎనిమిది ఎనిమిది మంది ఉన్నాం కదే ఇంకా ముగ్గురు ఉన్నారు ఇంకా ఇంక నేను చరిత గణేష్ అనే అబ్బాయి మా ముగ్గురికి కూడా వచ్చేసి ఏందంటే ఇంకా నెక్స్ట్ రోజే ప్లాన్ వేసి వెళ్ళిపోవడమే
సరిపోదు అసల్
హ
చరిత కిందకు చాలానే వచ్చింటాయి కదా
ఆహా ఏందో వస్తన్నాయి కానీ అట్లు ఎట్లుందంటే ఇది కొత్త చేతి వరకు వచ్చింది నోటికి అందం అంటారు జూడు అట్లా అయిపోతా ఉంది ఆఫర్ లెటర్ ఒకటి రాదు అంత అయిపోయింది అంతా అయిపోయింది మీరు వచ్చేయచ్చు అని అంటారు ఆఫర్ లెటర్ దగ్గర లేట్ అయిపోతా ఉంది
వీళ్ళకి కూడా అంతే అండి వైష్ణోదేవి వాళ్ళకి మీరు సెలెక్ట్ అయిపోయిన్నారు అ మీ అన్ని చెప్పేసినారన్ చూస్తే ఆఫర్ లెటర్ ఇలేదంట సరిపోయింది నా ఆపర్ లెటర్ కూడా ఇచ్చినారు కానీ నాకు ఆది కంపెనీ ఇంట్రెస్ట్ లేదు అవి అసలు సేల్స్ టార్గెట్లు అ ఇంకోటి చో హోలో హలో పా
నా కాల్
వెల్డు అది ఇంగ ఎందుకు ఉందో తెలిదు అది నాకు అర్థం కమే కాదా ఉ అన్ని ఇట్లా ఆడే తెప్పిస్తాడు ఏం చేసేది
నేను ఇంక ఏది దొరకకపోతే ఆల్ఫాయిన్ అవషన్స్ హెచ్చర్ ఉంది ఫోన్ నెంబర్ కాంటాక్ట్ లో ఉంది దానికి పోయేది అంతే
సుభ ఎస్తె
టార్గెట్స్ వద్దనే అంటున్నారు చాలా మంది ఎ
వద్దు ఆ అది టార్గెట్సే అది కూడా కూడా అది అదే గ్రోతు లేదసలు
ఉ ఏదో ఒకటి మంచిగ ఏదో ఒకటి చూసుకుంటే చాలా
ఇక్కడి పోయినా ఇది అది ఇది బాలేదు అది బాలేదు ఉన్నాయి ఇదే సరిపోతది
ఒక మంచి ఎంఎన్సీలో వస్తే అంతకు మించి ఇంకేం లేవ్ ఆషలు
ఉ త
ఆ
ఏదో ఒకటి వస్తది అదే ఆశ తో ఉన్నం
ఉ
మీకు వస్తే ఖచ్చితంగా చెప్పండి నేను వస్తా
ఖచ్చితంగా మీకొస్తే మాకూడా చెప్పండి
తకు చె ఇంకేమి
ఇంకా చెప్పాలండి మీర విశేషాలు అయిపోయిందా పని చేస్తున్నారు కదా ఏదో
ఆ ఇప్పుడే అయిపోయింది అన్ని పెట్టేసి ఎత్తి పెట్టేస్నా కష్టమే ఏమో అన్ ఆ చిన్న పోతాంటే పట్టుకోల్ల వచ్చుది
ఊరికే ఈ ఉద్యోగాలు జెసే కన్నా ప్రాజెక్ట్లు ఒప్పుకుందామా అందరివి అనిపిస్తది ఒక యాప్ ఏమైనా క్రియేట్ చేసేసేసి
నేను నిన్న మా అత్త కూతురుతో అదే అన్నా తెల్సా మీ ఫ్రెండ్స్వి ప్రాజెక్ట్లు ఉంటే నాకు నేను చేసిస్తా కావాలంటే డబ్బులు ఇస్తావు డబ్బులు ఇమ్మను అని అన్నా నేను అదే చెప్న్నా రేపు ఆ పాప వస్తే అదే ఇంకా క్లా గట్టిగా చూదామని అట్లే అన్నా మనకి ఎంత ఐడియా లేదు అసలు
ఆ
మొత్తం చాట్ జి పి టి ఎక్స్పర్ట్స్ అయిపోయినాం
అదే కాకుండా వర్డ్ డాక్యుమెంట్ బాగా యూస్ చేసిది అలవాటయిపోయింది కాట్టి
ఉ చూద్దం అది అది చేసుకుంట ఉండడం బెటర్ ఏంది వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా తీసుకుంటారంట ప్రాజెట్టుకి బీ టెకొళ్ళు బయట కొనుక్కుంటారంట ఆ నాకు ఇయ్యొచ్చు కదా అన్న వేరే మామ కొడుకున్నాడు
ఇరవై ముప్పై వేలు ఒక ఐదు వేలు ఇయమను చేసిస్త
చాల్ లక్షణంగా అదే చెప్ప చేసిస్తాను రేపు పోతే ఖచ్చితంగా రేపు వస్తే ఆ పాపని అడుగుతా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే చెప్పు నేను చేసిస్తా మొత్తం నేనే చూసుకుంటా
ఆ
మొతం
అది చేసుకునేది బెటరు ఊరికే
ఊ
ఒక కాలేజీ మాట్లాడేసుకొని
ఆ ఇది ఉన్నాయి కదా స్కూల్లో కాలేజెస్ అవి దానిలలో కూడా డేటా ఎంట్రీ వాళ్ళకు ఉంటాయంట
అవును
అది చేసినా మనకు ఎక్స్పీరియన్స్ రాదు కదా అన్ని ఊరికినే ఉన్నా ఎన్నన్న ఉన్నాయో కానీ మనం షూట్ అయ్యేది దొరకడం లేదు
మన డిగ్రీ కాలేజీలకే వెళ్ళొచ్చు మనం వెళ్లాలనుకుంటే
అవును చప్పడానికి పోవచ్చు
సార్ నన్ను ఎన్ని సార్లు అడిగినారో
అవునే మరి పోకోడదా
రా వస్తావేమో మేపిస్తాము అని నాకూ అసల అస్సలు లేదు నాకు దాని మీద
మయ్యా చాలా ఓపికగా వాళ్ళ వాళ్ళ భరించాల అంటే మనం ఎట్లుంటే మే అట్లే ఇంకా వాళ్ళు సత్తాయిచారు సా
అట్లా రామాయణం అనుకోని
ఉ అది కాకుండా వేరే ఎవన్న ఉంటే చెప్పంచాల అన్నకుద్దా
ఆ ఏం చెప్పలా ఇంకా వేరేవి వాళ్ళ కాలేజీల్లో డ్రైవూలు ఉన్నాయ్ నిన్న
ఆహా ఇప్పుడు యా కాలేజీలో ఉన్నారు
వివేకానంద
మన క్యాంపస్ కి వచ్చినారంట
అ
ఆ మా ఫ్రెండ్ కూడా పోయింది అక్కడే మంచి కంపెనీలు వచ్చినాయంట టెక్ మహేంద్ర అవి నెక్స్ట్ వీక్ కూడా వస్తాయంట చూడండి అప్పుడు అ సర్ చెప్పు నాకు
ఉ చూస్తా
బెటర్ ఉన్నాయి
కానీ ఏమంతగా అనిపియాల నాకు
అక్కడా
ఉం
ఉహు మంచి కంపెనీలు వచ్చినన్నాయి
ఉం
ఉం